హలో
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరెలా ఉన్నారు
బాగున్నానండి ఏం లేదండి టీవీ చూస్తున్నాను మీరు అవునా తీన్నారా
ఆ అండి ఇప్పుడే తిన్నా అండి
అవునా
ఉమ్
ఏంటండి ఏం చేస్తున్నారు ఇంకా ఏం చూస్తున్నారు టీవీలో అవ మొబైల్ అండ్రిగదా
మొబైల్ మొబైల్ చూస్తున్నా అండి మొబైల్ ఏం చూడాల అని ఆలోచిస్తున్నా అండి
ఏం చూడాలని ఆలోచిస్తున్నారా ఇంకా
ఆ అంటే నెట్ ఫ్లిక్స్ చూడాలా ఆ లేదంటే జియో హాట్ స్టార్ చూడాల అని ఆలోచిస్తుంది
ఏవేవి ఉన్నాయి మీకు సబ్స్క్రిప్షన్
సబ్స్క్రిప్షన్ అండి మా ఫ్రెండ్ది నెట్ఫ్లిక్స్ ఉందండి నాది జియో ఉందండి హలో హలో అండి మీ వాయిస్ కట్ అవుతుందండి ఆ ఇప్పుడు ఓకే చెప్పండి
అవునా నాతో జి ఫైవ్ జియో హట్స్ స్టార్ ఈటీవీ
ఓహో ఓకే జీ ఫైవలో ఏమేమి వస్తాయండి
జీ ఫైవ్ లో ఏమొస్తాయిండి మూవీస్ వస్తాయి ఏముందంటే అంటే షోస్ డ్రామా జూనియర్స్
ఓకే ఓకే
ఇంత ఆటా వస్తుండే కదా
ఆ అవునండి అది జీ ఫైర్ లో వస్తుంద అండి
హలో
ఆ వినిపిస్తున్నాదా అండి మీకు
ఏంటిది
అండి మీ వాయిస్ నాకు కట్ కట్ అవుతుందండి ఏమైందండి
వినిపిస్తుందిని లే వినిపిస్తుంది
ఆ మీది కూడా ఆ ఇప్పుడు ఓకే అండి
ఆ చెప్పండి
అదే అండి ఆట నాకు చాలా నచ్చుందండి మీకు నచ్చుతుందా
నాకు కూడా నచ్చుందండి బాగుంటాయి దాంట్లో
ఆ డ్రామా జూనియర్స్ కూడా బాగుంటుందడి
బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ జరిగిపోతున్నాయో ఆ టవర్ కి అడ్డంగా
ఓకే ఒకే అండి
ఆ సిగ్నల్స్ రావడమే కష్టమైపోతుందండి ఇంట్లో ఉంటే అసలు సిగ్నల్స్ రావడం లేదు బయటికి పోతేనే సిగ్నల్స్ వస్తున్నాయి
ఉం అవునండి అయితే నే
ఆ ఇప్పుడు మాకు వైఫై ఉన్న దానికి టవర్ రావాలా కదా టవర్ టవర్ నుంచే కదా సిగ్నల్స్ రావాల్సింది
ఉం అవునండి
టవర్ కి అడ్డంగా కా బిల్డింగ్స్ అన్ని గడుతున్నారు అనమాట
అలా ఏం టవర్ కడ్డం కడితే మీకు రాదు అలా ఏమి ఉండదండి
అవున అవును మొన్న వైఫై వేసే వాళ్ళు కూడా మా పక్కింటి వాళ్ళు ఏప్పించుకుంటుంటే
ఉం
బిల్డింగ్ అడ్డం ఉంది వాళ్ళకి టవర్ కనిపియలేదని చెప్పి మా ఇంటి మీద వేశారు వాళ్ళకి
ఓహో
ఆ మరి ఇప్పుడు నేను మీకు పైకి వచ్చాను అనుకోండి సిగ్నల్స్ బాగా వినిపిస్తాయి మీకు నేను ఇంట్లో ఉంటే మీకు అప్పుడే బ్రేక్ అవుతుంది వాయిస్
అవునండి అవునవును అయ్యో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి
అవును ఎవరితో మాట్లాడాలంటే ఇదే సమస్య
ఉం అలా అని బయటికిళ్ళి మాట్లాడలేమ్ అలానే ఇంట్లో కూర్చుని మాట్లాడలేమ్
బయట కోస్తే ఎండ అండి అసలు
ఉం నిజమండి ఎండ చంపుతుంది వర్షాలు పడ్డాయాండి
ఏ అండి ఎప్పుడు ఈవినింగ్ అట్లా పడతాయి ఇంకా మార్నింగ్ మొత్తం కొంచెం ఎప్పుడో ఒకక్క రోజు అట్లా ఉంటుది ఇంక మొత్తం ఎండనే
అవునా అండి
ఇది గాలి కాలం కదా ఎక్కువ గాలి వస్తది
ఆ అండి నిజమే అండి
హసల్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా అవ్వడం లేదు ఎగిరి
వేరే వాళ్ళ ఇంట్లో పడుతున్నాయాండి
అట్లే మిద్దిమే ను కింద పడిపోతా అంతే
ఓకే అండి
ఆ
అదే అండి ఇంకా అంటే కొత్తగా నెట్ఫ్లిక్స్ లో సుబ్బు సంథింగ్ ఏందో వచ్చిందండి అది బాగుందని విన్నా అండి అది చూద్దామా అనుకుంటా ఉన్నాను
నెట్ఫ్లిక్స్ నా దగ్గర లేదా నేను ఎక్కువ అసలు ఇంతవరకు యూస్ చేయలేదు చెప్పాలండి నెట్ఫ్లిక్స్
నెట్ఫ్లిక్స్ నాది అంటే మేము ఫ్రెండ్స్ అందరుూ ఉ మండి వాళ్ళందరూ షేర్ చేసుకొని కొన్ని వున్న ఆ అమౌంట్ షేర్ చేసుకుంటామండి
ఇప్పుడు మాది అంతే వైఫైకి సబ్స్క్రిప్షన్ అవన్నీ ఇప్పుడు నా చెల్లెలు మా అన్న మా తమ్ములు అందరూ నా నెంబర్ తీసుకు ఉన్నారనుకో వాళ్ళందరు కూడా సబ్స్క్రిప్షన్లోనే వస్తాయి
మ్మ్
అందరూ యూస్ చేసుకో
అంటే జీ ఫైవ్ మీ ఎన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చ అండి మీకు
ఆ ఆ జియో హోంట్స్టార్ లో కూడా అంతే నా నెంబర్ తో లాగిన్ అయినారనుకో ఎన్నన్న కనెక్ట్ చేస్
ఆ అలా కాదండి లిమిట్ ఉంటుందండి జియో జియో కాదండి జి ఫైవ్ లో ఎన్ని కనెక్ట్ చేసు
జి ఫైవ్ అంతగా ఎవరు అడగలేరు నాకు జియో హాట్ స్టార్ అంటే
క్రికెట్ చూడడానికి అవునవునవును
ఆ ఆ ఆ అందుకు అడుగుతారు తమ్ముళ్ళ మా నాన్న మా అన్న వాళ్ళు మ్యాచ్ కోసం ఒక్కటే
ఆ
అ
నాకైతే ఇది కావాలండి జీ ఫైవ్ కావాలండి ఎప్పుడైనా అడుగుతా అండి
తీసుకోండి నెంబర్
ఆ ఓకే అండి
ఇంకేంటండి షాపింగ్ ఏం పోలేదా
షాపింగ్ అండి ఆన్లైన్ షాపింగ్ అండి ఏం పోతాం చెప్పండి మీరు
మీరంతా బిజీ పర్సన్స్ కదా మీకంతా ఆన్లైనే
అలానే కాదండి షాపింగ్ పోయి ఎండ్కి తిరిగి ఊరికి డే వేస్ట్ అయి అండి అ
అని మనం అనుకుంటాం కొంతమంది ఊరికే ఉంటే ఏమ వస్తుందిది తిరిగి అలా ఎజాయ్ చేేస్తామని కొంతమంది అ
అంటి డబ్బులు ఇబతాండి డబ్బులున్నోల్ అట్ట అనుకుంటారండి
దేనికై పోతది డబ్బులు బయటిక్ పోతేనా
బయటిక్ పోతే చాచీగై పోతుందండి తిండానిక్ అయి పోతుందండి షాపింగ్ డబ్బు లేకపో తే అండి అదే ఇప్పుడు మనం ఆన్
మామూలే అండి మీకేమి
వ్వ్ మాకేమంట రేనండి
మీరే అర్నింగ్ చేస్తున్నారు కదా బాగ్ ఎంజాయ్ చేస్తున్నారు మీకలాంటివి లెక్క
తేనే అండి లక్క లేసంటే లే అండి ఉహ్మ్
ఆ ఏం చేయనోళ్ళంటే ఆలోచించాల్ల ఎట్లొస్తాయని
అద యేముంటదండి
ఉమ్
ఎంతున్నా మనకు ఉన్న లిమిట్ ఉంటుందండి ఆ లిమిట్ లోనే మనం వాడుకోవాలండి దాన్ పోయినా పొయినా పోయినామంటే హా చెప్
అంతే లేండి లిమిట్ క్రాస్ చేసే మరీ ఖర్చు పెట్టమన్ చెప్ ప్పలేదు ఉంటా కదా నీ ఖర్చ్ నీకున్న లిమిట్ లోనె వాడు కో అన్ చెప్తున్న
ఊమ్ అవునండి అవున్
ఊఉహ్మ్
ఉం ఉమ్
ఇంకేంటండి
ఇంకేముంటుందండి మీరు చెప్పాలి
బావుంటయా ఆన్లైన్ లో
అ అండి ఓకే బాగుంటాయిండి మరీ అంత పెద్దగేం ఉండవ్
డ్రెస్సెస్ ఎప్పుడుూ ప్రిఫర్ చేయలేదు గనీ అ
అంటే ఆ తాత్కాలిక్ గానిక్ బాగుంటాయ్ అంటే బడ్జెట్ పెట్టండి మనం మంచిగా మంచి బడ్జెట్ పెట్ తె మంచిగనే ఒస్ తన్న్ మి లేదో ఊరికే క్యాజువల్ గా అంటే క్యాజు ఇలానే ఉంటాయ్ అవి గూడా అండి అంతే అండి
ఏ దాని మీద మీరు ఏది యూస్ చేస్తారు షాపింగ్కిి
ఆ మోస్ట్లీ నేనండి ఫ్లిప్ క్క నేనా అమెజాన్ అయినా అజియో అయినా యూస్ చేస్తా అండి
అజియో కాస్ట్ ఎక్స్ ఉంటాయ్ గదండి
అజియో అంటే మ్మ్ మీకలా అనిపిస్తుందండి కానీ అజియో లోనే కొక్ సారి కాస్ట్ ఎన్ తక్కువుంటుందండి
ఏమోనండి నేను మీషో ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసిన అజియో లో బట్ క్వాలిటీ బావుంటది
ఆ నాకీతే లేదండి నాకైతే తక్కువె అనిపిస్తుంది
అవున
ఉమ్ న్యంటే నేన్ ఆఫర్స్ ఉంటేనే పెట్టుకుంటా అండి అంటే చూసుకోవాలండి దాంట్లో గూడా ఆఫస్ ఉంటాయండి అప్పుడు వెట్టుకుంటే మనక్ కొంచెం తగ్గిపోతుందండి
ఏమోనండి నేన్ ఎప్పుడు ఇంతవరకు ఒకటి కూడా ఆర్డర్ చేయలేద్ ఆజియో అమెజాను
ఊహు
అమెజాన్లో కూడా కాష్టే
అమెజాన్ అప్పుడప్పుడు అండి అమె ఒక ప్రైమ్ ఉంటుందండి ఎప్పుడైనా ఫాస్ట్ డెలివరీ కావాల అన్నప్పుడు యూస్ చేసుకుంటామండి మేము
అవునంట మా అన్న చెప్పే నాకు కూడా ప్రైమ్ సబ్ అదే ఉంటారు కదా వాళ్ళు ప్రైమ్ ఉన్న వాళ్ళకి వన్డే డెలివరీ అట్లా వచ్చేస్తా
అవునండి అది అన్నిటికీ అప్లై ఉండదు కొన్నింటికి మాత్రమే ఉంటుందండి కానీ వచ్చే అండి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే
అయితే ఫ్లిప్కార్ట్ కూడా అంతే అనుకుంట
ఫ్లిప్ ఫ్లిప్కార్ట్కి ఏం సబ్స్క్రిప్షన్ లేదండి
ఏదో మేంబర్షిప్ ఏదో ఉంటుందంట కదండి లేదా
నాకైతే ప్రస్తుతానికైతే నాకు అది తెలియదండి థింక్ లేదని అనుకుంటున్నానండి
ఉహు మన అలాంటివన్నీ లేవు కొన్ని ఉంటాయి అట్లా కూడా లేకోకుండా కూడా ఫాస్ట్ డెలివరీ ఐటమ్స్
ఆ అంటే లొకేషన్ మట్ ట్టండి ఇప్పుడు లొకేషన్ పక్కనే ఉందంటే ఫాస్టుగా వచ్చేస్తాయండి
అంటే ప్రోడక్ట్ అవైలబుల్ ఉందనుకో తొందరగా ఎక్కడైనా ఇప్పుడు పక్కన ఉన్న లొకేషన్స్ లోనే ఉ ఉందనుకో ప్రొడక్ట్ వచ్చేస్తది వన్ డే ఇప్పుడు బెంగళూరులో ఉందనుకో నాకువాల్సిన ప్రోడక్ట్
ఉమ్
ఒక రేపు కాకపోతే మొన్నటికి వచ్చేస్తుంది అట్లా ఇంకా దూరం నుంచి సూరత్ గుజరాత్ అట్ల నుంచి వచ్చేట అయితే టైమ్ ఎక్కువ పడుతుంది ఆ
ఉ మీరండి మామూలుగా బయటకి వెళ్ళి చేస్తారా ఎక్కడ వెళ్ళి చేస్తారు షాపింగ్
అంటే క్లాత్స్కి అయితే ఇక్కడేనండి బయటనే షాపింగ్ మాల్ ఉందా దగ్గర్లో పర్లే చూసి తీసుకోవచ్చు మనము బాగానే ఉంటాయి
ఓకే అండి
ఇంకా జ్యువెలరీ ఐటెమ్స్ ఇట్లా ఇంట్లో కావల్సిన వస్తువులు అలాంటివయితే ఆన్లైనే
ఓకే అండి
ఉమ్ అంటే బయట కాస్ట్ ఎక్కువవి అదిగా ఇ మనకు కావాల్సినన్ని చూపియారు వాళ్ళు విసిగిస్తారు
అవునండి మనకు ఆన్లైన్లో చూస్త చూసీ అయ్ ఈ మోడల్ వీల్ చూపలేదు అనే తాట్లోనే ఉంటామండి మనం ఇదే కావాలనే తాట్లో ఉంటాం
మనకి ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ చూసుకోవచ్చు ఈ ఆన్లైన్లో అయితే బయటా ఒక్కొక్కసారి నాకు బాధ కూడా అనిపిస్తాది ఎందుకు అన్ని తీసేస్తన్నం తీసుకోలేదూ ఏమనుకో కుంటార వాళ్ళు అట్ల ఫీలింగ్ ఉంటాది ఆ ఆన్లైన్ అట్ల కాదు కదా ఊర్కె దొబ్బుతూ ఉంటే అయిపోతది
వద్దంటే ఎగురుతుంది ఓన్లీ టైం వేస్ట్ అండి కొన్ని చాలనిపిస్తుంది కొన్నిసార్లు టైం వేస్ట్ అని కొన్నిసార్లు బెనిఫిట్ అండి మన మూడుబట్టి
ఆ అంతే మనం ఖాళీగా ఉంటే చూసుకోలేం ఎప్పుడన్నా దాన్ని విష్ లిస్టులో పెట్టుకోవాలా అవసరమైనప్పుడు వాడుకోవాలా
అంతే అండి
లేదంటే లేదు
మ్ హు
ఇంకేటీ మరి
ఏం లేదండి ఓకే అండి ఉంటా అండి
మ్ సరే అండి బాయ్